క
హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ
ఆ తిన్నాం తిన్నామ అండి మీరు తిన్న
ఆ తిన్నాం తిన్నాం
తిన్నామండి మీరు తిన్నరా బగరాబి అవునా మాది బంగార
ఆ బాగుందా
బాగుంది
నమ్మ
బాగుంది బాగుంది మీరే బాగు మీరేం ఖర్రీ చేసిరు
మమి అలా పాయా చేసుకున్నమండి
హలో
సూపు
మాకు తె తెలవదండి మాట ఆహా మాట తన
ఆ మటన్ సూప్ చేసుకున్నాం
అది ఎట్లా చేయాలి మాకు తెలియదు మటన్ సూపు
ఇప్పుడు తలకాయలో కాళ్ళు కాళ్ళు ఉంటాయి కదా కాళ్ళు తలకాయ అది కొనుకొచ్చుకొని కాళ్ళ వరకు చూబెట్టుకోవాలని మొ ఆ బొక్కల్ని బాగా ఉడికించి అందులో ఉప్పుగా అల్లం పసుపు మిరియాల పొడి నువ్వులు ధనియాలు ఇవన్నీ వేసుకొని బాగా ఉడికించాలండి బాగా ఉడికించాక దానికి తాలింపు పెట్టుకో దానికి తాలింపు పెట్టుకోవాలి పెట్టుకుంటే
అవునా అయితే మరి పాయ అంటున్నారు కదా అన్నం తినారా మరి పాయ అప్పుడు తాగడమేన
అన్నం కూడా తింటామండి అ తనే తగుత రోట్టెలో తగుతం హలో
మీకు స్నాక్స్ లా స్నాక్స్ ఏం చేయమ చిన్న పిల్లకి స్నాక్స్ ఏం చేస్తారు అంటున్నావు
ఆ స్నాక్స్ అంటే ఎక్కువ శాతం ఆ స్పుూ ఫ్రూట్స్ పెడతానండి పండ్లే పెడతాం
అవునా అవునా మాక్కడం పని దూరం లేసులు ఇవ్వే దొరుకుతాండి డిమార్ట్‌కి పోతే
ఇవన్నీ పెట్టామండి మేము ఎక్కువ స్నాక్స్ అంటే ద్రాక్ష పండ్లు పొపాయ పండు జమ్
ఆ ఇవి చాలా మంచివి కదాండి
పుచ్చకాయ ఆ పుచ్చకాయ మళ్ళీ ఎక్కువ ఆరెంజ్ తింటారండి మా వాళ్ళు ఎక్కువ ఆరెంజే పెడతాం
మా ఇంటి కాడనే మో చిన్న పిల్లలు లేసులు కుర్కురేలు ఐదు రూపాయలు కుర్‌కుర్ రేలు పది రూపాయలు ఇవి కొనుక్కొచ్చుకొంటు తింటారంండి పై పైసలు కతం చేస్తారు ఇంటి కా చిన్న పొరగాలు
ఆ పైసలు కతం చేస్తున్నారా పండ్లు కొంటే కూడా పైసలు అయిపోతున్నాయిగా
కానీ అవి మం
కదండి మీ మీ పిల్లలకి చాలా మంచిది కానీ మా ఇంటికాడ చిన్న పిల్లలు చెడిపోతున్నారు వాళ్లు అవి
తినడం వల్ల ప్లాస్టిక్ అవన్నీ
ఆ మరి మీరు చెప్పండి మీరు చదువుకుంటున్నారు కదా వాళ్ళతోని చెప్పండి ఇలా తినొద్దు ఇవి తినాలి
డాడీ వాళ్లు జూ
ప్పండి మీరు
ఆ ఆ చెప్తా నేను నేను చె ఆ నేను చెప్తున్నానండి కానీ వినే స్టే వింటలేరు వింటైరని
వినే
ఆహా ఎట్లా జే అండి కోచి అంటే మీ పిల్లకి ఏంత కట్టుబాటులు అన్నీ నేర్పించిరు కదా మీ పి ల్లలకి
అవునండి వినకుంటే వీపు వాగా వత్తుందండి
మీ పిల్లల కట్టుబాట్ల అన్నీ మంచి మంచియే ఉంది కదండి మామగా చందమామ కనిపిస్తుందా
ఆ కనిపిస్తుందండి క కనిపియట్లేదు లేదు కదా
మా దగ్గరేమో చందమామ
కనిపియ్యట్లేదా
కాన్ పిస్తుంది కనిపిస్తుంది
అవునా మా దగ్గర అవును చుక్కలు ఒకటే ఆ నేను కూడా బయ
ఇప్పుడు మనం చుక్కలు లేకపోతే ఆ చుక్కలు లేకపోతే వర్ష షం పడుతదా
ఆ అవునండి చుక్కలు ఆ అంటారు చాలా మంది అలాగే అవును ఆరోజు రాకపోతే చుక్కలు రాకపోతే నిజంగానే వర్షం పడుతది నైటు నేను గూడా రెండు మూడు సార్లు గమనించానం రెండు మూడు సార్లు గమనిం
చు క్కలు గూడా ఒక ఆకారంలో ఉంటాయి చుక్కలు గూడా ఆకారంలో ఉంటాయంట అసలు చుక్కలే పెద్ద గుంటాయంట అండి చందమామ కంటే
అమరియా చందమమా మనకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అది పెద్దగా అనిపిస్తుంది చుక్కలు ఇంకా దూరంలో ఉంటాయి కాబట్టి అవి చిన్నగా చీమ లాగా పంపిస్తయి ఆ తెలుసు నక్షత్రాలకు మన పేరు పెట్టుకొని రిజిస్టర్ చేసుకుంటారు చెతారు కదా
పిల్లల ఇలాంటి పాటలు నేరయండి చాలా మంచిధి ఆ
ఆ నేర్పిస్తానండి ఇప్పుడు చుక్కల్ని ర రిజిస్ట్రేషన్ చెపిన్చు ఆ అది వేరు జాతకాల నక్షత్రాలు జాతక నక్షత్రలా ఇవేరండి ఇవేరండి హలో
అవునా అండి ఇప్పుడు వినిపిస్తుందా ఆ
ఆ వినిపిస్త
మేము ఇప్పుడు మామిడికాయ మామిడికాయ చెట్టు కింద మంచిగా కూర్చొని ఉన్నా అండి నేనైతే మామిడికాయ చెట్టు కింద కింద మళ్ళీ పైననేమో నక్షత్రాలు
మామిడికాయ మామిడికాయలు కాస్తున్నాయండి పూత పూసిందా
ఇ ఇప్పుడే చిన్న చిన్న కాయ అయితున్నాయి పెద్దగా అయితే ఎమ్మట తెంపేస్తారు మా దోస్తులు
అవునా చిన్న చిన్నగా ఉన్నాయి ఉగాదిలోపు మామిడికాయ అవుతుందా
పెద్దగ అయితాయ్ ఆ ఉగాదికి మా ఇంటికి ప పక్క మా మమ్మీ మా మమ్మీ ఏం చేసింది అంటే మీ హాస్టల్ నుంచి తీసుకొని వస్తేనే ఇంటికి రాంటుంది ని మామిడికాయలు
ఆ ఇంటికి రమ్మన్నారు
ఆ ఇంటికి మామిడికాయలు తీసుకొని వస్తేనే రా అంటుందిలే లేకపోతే రాకండా
ఎందుకు మీ మీ ఊర్లో మామిడికాయళ దొరకవా అండి
దోరక వందు కండి అంటే అంటే నచురల్ గుండవు ఇక్కడ లేకుండా మా హస్ట వయించిన అన్నమాట మీ చెట్టు అన్నీ మందు వయ్యము ఏం జరగవు కానీ మస్సు పెద్దగా ఉండే ఆ నేను పెంచలేదండి అంటే నా ముందుస్తు పెంచ ఒక పది సంవత్సరాలు ముందుస్తు స్టూడెంట్స్ ఉంటారు కదా
అవునా కాయలు కూడా బాగానే కస్తుఉంటాయి కదా
ఆ బానే ఇప్పుడు కాదు ఇప్పుడు చిన్నచిన్నయి ఆ తిన్నామండి ఉప్పు కా కారం వేసుకొని మా తిన్నం తిన్నాం చాలా బా పుల్లా ఉంటది ఆ చల్లలే మా వాళ్ళు కొంచెం కారం ఉప్పి ఇయ్యమంటే ఆ పచ్చడికాయలే అయితే కొంచెం ఉప్పు కారం అడుకొచ్చుకున్నాం అడుకొచ్చుకొని పె పం తిన్నామ అన్ని కోసుకొని ఆంటి ఇచ్చింది ఉప్పుకారం ఆ అవునండి మీరు ది
మేము ఎలా తింటాము తెలుసా ఉ పచ్చిక ఆయిల్ తెచ్చుకొని ఉప్పు కా వంటి ఒక క్లాతులు వేసి పలగొడతామండి
గుల్తయ మల్
ఆ పగులుతో పలట్టి ఉప్పు కారం వేసి పగల కొట్టి ఆ ముక్కలు తింటామండి మేము రోజ ఇట్లో వేసి దంచుతాము సూపర్ టేస్ట్ ఉంటందండి అందులో కొంచెం చింతపండు ఉప్పు కారం
చింతపండు బాగుంటా మామిడికాయ పులుపు
అ చింతపండు బాగుంటదండి మీరు ఎప్పుడైనా జామాకు ఉంటది కదా జామాకులో చింతపండు వేట్కొని తిన్నారా అండి ఇప్పుడన్న
ఆ తెలుసు జామాకు చి జామాకులు కనిపియ్యలేదండి
జామాకు లో కొత్త చింతకాయ ఉంటది కదా దాన్ని పెట్టుకుని తింటే సు సూపర్ టేస్ట్ ఉంటుదండి జామాకు జామాకు తోటి టీ కూడా చేసుకోవచ్చండి టీ సుపర్ ఉంటాది జామాకు టీ జామాకు టీ ఆ చాయి ఆ
ఎట్లా అండి చాయ్ తాగుతారని నాకు తెలుదు అట్లా జింజర్ టీ అని ఇన్నగానీ డాగ్
జింజర్ కూడేస్ కుంటారండి అల్లం వేసుకుంటారు మిరియాలు వేసుకుంటారు లవంగాలు వేసుకుంటారు పూదీని వేసుకుంటారు కోత్తిమీర చాయ్ కూడా చేసుకుంటారండి ఆ తెలుసు మేం మిరియాల చారు మిరియాల పాలు డైలీ తీసుకుంటాం మిరియాల చార్ మా ఫేవరెట్ అండి
అవునా చాలా మంచిదింటండి గొంతు గరగనప్పుడు మా మా ఫ్రెండ్ కూడా ఆమెకి చాలా ఇష్టం అండి మీ లేస్తది మా అమ్మ వేస్తుంది అంటది ఉకా
ఆ నేను కూడా బాగా చేస్తానండి మీరియాల చారు
అవునా మేము
ఉమ్
ఒకసారి మీ ఇంటికి వచ్చి మరీ తింటానండి మిరియాల చారు జేషి పెట్టండి
ఆ తప్పకుండా రండి ఖచ్చితంగా చేస్తాను మిరియాల చార్లో చికెన్ ఫ్రై ఉండాలండి సూపర్ ఉంటుంది
ఎట్లా చేస్తారండి నాకు తెల్వదు
చికెన్ ఫ్రైనా చిరకాని బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో అవి బా రెడ్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలండి
ఆహా
వేయించుకునంకా అల్లం అల్లం పసుపు ఉమ్ ఉప్పు కారం కొంచం మసాలా వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అ అవుతుందండి
చికెన్ ఫ్రై అనరా అండి అది
అంటేరండి ఎవరి ఇష్టం వాళ్ళది ఎలా అలా అయినా చేసుకోవచ్చు
దాన్ని చికెన్ కూర అంటారు టమాటాలు వేస్తే
టమాటాలెస్
ఆ టమాటాలు ఉల్లిగడ్డలు అన్ని పూషి చేస్తారండి నాకు ఎట్లా చేయాలో కూడా తెలియదు అ ఆ చికెన్ ఇంతవరకు ముట్టుకొను కూడా ముట్
అవునా
మాకు ఇష్టం ఉండదండి ఆ పెట్టండి ఆ ఇష్టము ఉండదు కానీ తింటా అండి మా ఇంట్లో వాళ్ళు తినరు మేను తింటా వండడం వండడం వండడం రాదు కాని తినడం వొచ్
వోడడం రాదు గానీ తినడం వచ్చా సరే నేను చేసి పెడతారండి మా ఇంటికోక్
నాకు పీతల రొయ్యల కూడా చాలా ఇష్టం అండి
ఆ
ఇష్టం కానీ మా ఇంట్లా చెయ్యారండి
అవునా మాకు ఫిష్ బాగా దొరుకుతాయిండి చాపలు మా ఊర్లో వద్దు వద్దు వెయిట్ చెయ్ మో మీ ఇంటికి పంపిస్తే మీ వాళ్ళు తిడతారు కదా అండి
మా ఇంటి పక్కన వాళ్ళకి చ్చి అంటికలు చేసి పెట్టరా అంటాం మేమేం ఏమన్నారు పక్కంట చేసి ఫిష్ ఫ్రై సూపర్ చేస్తుది ఆ సరే అండి మరి సారే